హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ అ అవునండి చాలా బిజీగా ఉన్నాం పండగ టైం అండి స్టార్ట్ అయింది గదా ఆ అన్ని సర్దుకోవాలండి. ఆ ఆన్నే ప్రిపరేషన్స్ చేసుకుంటుంన్నావ్ మేము సూపర్ గా జరుపుకుంటాం అండి. ఆ ఊమ్ ఇంటి ఇంట్లో అందరు కాలేదండి. చేయాలి షాపింగ్ చేయ్యాలి ఇం ఇంకా ఎటు ఇక్కన్నే చేయాలండి ఇంకా మా ఊర్లో నే చిన్న షాప్ ఉంది. అక్కడ పోయి తీసుకుంటామండి. ఊమ్ మీది?
మాదా అయిపోయిందండి ఒక కాటన్ డ్రెస్ తీస్కుందామని అన్ కుంటున్నా ఇవ్వాళ ఈవినింగ్ వెళ్ళి నా ఒక కాటన్ డ్రెస్ తీసుకుంటాండి ఎంత్
ఆహ
కాని డ్రెస్ గూడ తీసుకోలేదు ఇంగ అట్లనే ఉంచినా వాటిని.
సాల్లేదా ఏంది?
అర్ నచ్చాయి గానీ చాలా కాస్ట్ ఉన్నాయండి ఒక డ్రెస్ ఏడు వేలు ఆర్
ఊ హుమ్
కానీ హెవీగా లేవు అవు సింపుల్ గా ఉంటే చాలా చెప్తున్నారు రేట్లు. హూమ్ ఇంగా అండి అటు ఎండలు ఉన్నాయా అండి.
ఆ ఫుల్లు అండి. ఫుల్లు ఎండలు ఉన్నాయ్. ఉజక పోస్తుంది మస్తు. మీ సైడ్ ఐనా నీ
మాగ్గుడ బాగున్నాయండి. వడగాలులు వేడి గాలి వస్ స్తుంది. ఎప్పుడు డోర్ క్లోజే ఉం చేస్తూ చేసి ఉంచుతున్నాం.
హూమ్ ఊహు అయితున్నాయా అండి మీ ఒక్క కొదులు
ఆ అవుతున్నాయండీ ఫస్ అన్నినాయే
ఇంకా ఎన్ని రోజులున్నయండీ ఇంకా వన్ వీక్ అండి జాగారం ఏ రోజు అండి మరీ
మండే రోజే అండీ సిక్స్టిన్ కీ
మరి మీరు అక్కన్నే చేసుకుంటారా అండీ జాగారం
ఏమో మేము తెలియదూ సిక్స్టింత్ వద్దామని అనుకుంటున్నా కానీ ఏమైతదో ఇగా ఆ రోజు మా పాపకి ఎగ్జామ్ ఉందీ
ఉహు
ఊహు
ఊ ఉ కర్రీ ఏం చేశారు మరి ఇవాళ స్పెషల్ పొద్దున్నే అ
ఏం లేదండీ చికెనే చేసుకుని తిన్నాం పిల్లలకి సేమ్యా ఉక్మా చేసాను ఊ
ఏంది వాళ హాలిడేనా మస్తు అల్సి వస్తుంది
లా సెకండ్ సాటర్డే కదండి గవర్నమెంట్ హాలిడే
ఉ
పిల్లలు ఉడ రా అండిపిపు
అవునండి నాకు చెరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి బాబు పెద్దోడు బాబు పెద్దోడు స్కూల్ పోదు ఈ సంత్సర ఏం చేసినామండి
ఆా
ఇవవాళ వాళ్ళక్ హాలిడే సెకండ్ స ఇక్కడే ఇంట్లో ఉన్నారు తాతకు సతాయిస్తున్నారు తాత అమ్మ మాకు వాళ్ళ వాళ్ళతో బిజీ ఇక్కడ మా మే మెయిన్ గాయితే ఎప్పుడైతే హైదరాబాద్ అయినా వరంగల అైనా పోయి చేస్త సమండి కానీ ఈసారి కది వండ ఎందుకంటే మా చు తెల్సిన వాళ్ళు కర్ణాటక నుండి తీస్తున్నారంండి బట్ అ
అ
వేరే స్టేట్ నుంచి తెస్తున్నారు అయితే ఒకసైడ్ తీసుకుందాం ఒకసారి చూద్దామని చూస్తున్నామండి వాళ్ళు కూడా మోడల్ మోడల్స్ చేస్తారంండి పండుగ రోజు ఇంకా మేము పొద్దున్న ఒక మాకు స సిక్స్ ఓ క్లాక్ ఎంతా లేేష్మంజ స్నా చేసి ఆ నమాజ్క్ పోతారు లేడీస్ ఇంట్లోనే పోకుంటారు వాళ్ళు వచ్చే వరకి సేమ్ అవన్నీ రెడీ అయి ఉండాలండి ఆ సేమి చేసుకుంటాం బాగా ఇంకా నైట్ ఇంకా ఈవినింగ్ పూట అయితే బిర్యానీ అయినా ఏమైనా చేసుకుని తింటాం
ఆహా
ఇంపార్టెన్స్ ఏమే ఇ సేమె తాగి అన్న తిని ఇంకా బయట మా ఊళ్ళ అందరుూ చిట్టాలు ఉంటారు కదా మా నాయనమ్మ వాళ్ళు వాళ్ళందరి ఇంటికి పోయి కలిసి వస్తాం హ వాటికి సరిపోతుంది మ సాయంత్రం వచ్చేసరికి ఆ సెవ ఏవనా అలా అద్ది రాగానే బిర్యానీ ఏమైనా మనకి ఇష్టమైన ఐటమ్స్ ఏమైనా చేసుకుొని తిాం ఆ మీరండి అవునండి అండి చాలా మంది వస్తారు అసలు ఒక్కరు ఆగరు అందరు వస్తారు మాకు మొత్తం ఫ్యామి మా ఊర్లోనే ఉందండి
లోకల్నా మీ అందరిని చాలా మంది మ గ్యాదర్ అయి మొత్తం మంచి సెలబ్రేషన్ చేసుకుంటారా మేము కూడా అ అేనండి మార్నింగ్ లేసి పదానమాజ చేసి మంచిగా స్నానాలు చేసి వంటలు చేసి అన్ని రకాల బన్న వంటలు చేసి సేమయా చే సీకుర్మ మేనది అదే ఉండాలి సెవెన్ లాక్ కల్లా అది చేసి నమాజ్ వెళ్తారు జెంట్స్ వాళ్ళు వచ్చేసరికి మేము కూడా లేడీస్ అ ం స్నానం చేసి ఆ మంచి జేరెడీ అయ్యి కలిసి అందరం కలిసి భోజనాలు చేస్తాం భోజనాలు చేసి వేరే వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు కదా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వస్తాము మళ్ళీ నేబర్స్ ఉంటారు కదా నేబర్స్ కి కొంచెం కొంచెం పాయసం అందరికసి పంపిస్తాం ఇంకా ఈవినింగ్ ఏదైనా ఒక ఐటెం చేసుకుంట స్పెషల్ ఐటమ్ చేసుకొని తిని హాయిగా ఉంటామండి ఇగ
అవునండి అది ఒక్క రోజే ఇక తొందర అయిపోతుందండి రంజాన్లా ఇక జాగారం పోపోతే ఇంకా అయిపోయినట్టే ఇంకా రామ్జన్
ఆ
కదండి రంజాన్ అంటే
ఆ అవునండి జాగర తోటి ఎలా మసలుయిపోతా అన్నీ అయిపోతా మిగతా ఫోర్ డేస్ ఉంటది అంత ఇ్యా ఫోర్ డేస్ రంజాన్గా
ఈ షాపింగ్ అని ఇవన్నీ వాటికి తిరగడం సరిపోతుందండి ఆ అవునండి ఇంకేందండి మరి మీకు ఎలా అంటిచ్చింది సారాంజోన్
ఇప్పుడు అన్నీ ఉండలేదు కాస్టూమ్స్ ఈసారి మంత్ మొత్తం ఉన్నానండి ఇంక వన్ వీక్ అయితే అయిపోతుందండి నాకు కూడా
మంచిదండి మంచి మంచి గా అన్ని ఒక పొద్దులు
అవునండి నేనండి పస మొన్న ఫ సిక్స్టీన్ వరకు చే ాన అండి సిక్స్టీన్త్ ఫాస్ట్టీన్ వరకు ఇక తర్వాత చేత కావట్లేదండి మళ్ళీ పిల్లలకి కూడా లేట్ అయితుంది పడుగునే సార్ క్యా నమాస్ చేసి పడుకునేసరికి టెన్ థర్టీ ఎలా అవుతుంది మార్నింగ్స్ స్కూల్ ఉంటది కాబట్టి లేవటు లేదు పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు బాగ ఉ
హు మేం కూడా తరాబీ ఇక్కడంతా చేసినాం అండి మాకు ఒక కురాన్ తరాబీలో అయిపోయిందండి
ఆహా
కురాణ మన సమేత కుఖరానాని పెడతామండి అదే అయిపోయిందండి రెండు కుురానా అయిపోయినాయిమయి ఇంకా ఇంట్లో చదువుకునే అంతే
నేను మూడు చేసానండి మూడుకురన్లు అయిపోయినాయి ఇంకొకటి కూడా చదువుదాం అనుకున్నా గాని ఎక్కువ సేపు కూర్చునే సరికి బ్యాక్ పెయిన్ వస్తుంది అందుకే ఇక చేయట్లేదండి మళ్ళీ రంజాన్ అయిపోయినాక మ స్టార్ట్ చేస్తానండి కొ
ఉమ్
హ కుఖరాన్ చదువుతాంఅండి మనం ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పేరు మీద చదవాలన్నమాట కుఖరాన్లు ఆ ఆ
అంటే మ మా ఒక ఫ్యామిలీకైనా లేకపోతే ఇంత మాకు తెలిసిన వాళ్ళు తెలియపోయిన వాళ్ళు అందరి పేరు మీరు కూడా చదివి
ఆ ఎవరైనా ఎవరి పేరు మీదైనా చదవచ్చండి మనకి చెప్పిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరున్నా కూడా ఉమ్ చదివి పెట్టుకోవాలండి వాళ్ళకి మంచిది మనం చదివి అంటే చని పోయిన వాళ్ళవి కొంచెం మంచిది
హ్మ్ అవునండి చె తాడి ఈసారి అసలు కంప్లీట్ కాలే ఖురాన్ పెద్ద పెద్ద అయ్యేదండి నవి కూడా రెండు మూడు అయినాయి
అ
హ్మ్ ఈసారి అస్సలు కాలేదండి వెన్నయే హుమ్మ్ ఖురాన్ మిందే దయ్ సరపోయిందండి సరే ఏంటి ఏం కాలే ఎం ప్రూఫ్ ఉంది సిచ్యుయేషన్స్ తొట్టి అరేయ్ నమస్ ఎట్ అండి అన్న నమస్లు అయితయి అండి ఒక పొద్దున్న త్రీ ఓ క్లాక్ లేస్తే మళ్ళీ నైట్ పండుకునే సరికి లెవెన్ అయిదండి ఆ అవ్వని నామజ్ లు చేసుకొని చుక్కల్ సపు కూరను ఉంటే నార్మల్ గా గ్యాసినవి ఉంటాయండి అది సదువుకొని పండుకుంటామండి
ఆ యాసిన్ చదవాలండి అది మంచిది ఇప్పుడు నేను కూడా ఇప్పుడు సిక్స్టెంత్ నుండి యాసిన్ నీ చవుతాను మొత్తం అస్టిస్ట్ చదివి పెడ్తా యాసింగ్ కూడా మనం ఏం చేయాలంటే చనిపోయిన వాళ్ళ మీద మంచిగా చదవాలి త్రీ టైమ్స్ ఒక పేరు మీద ఒకరి పేరు మీద త్రీ టైమ్స్ అలా చదివి హూ కోవాలి
అవునండి మేము అలానే చదుతాం అండి హుమ్మ్ యాసిన్ మళ్ళీ సూర్య బకా అని సూర్యకా పని ఇలాన్నీ అన్ని చదుతాం అండి కూర్చునే కూర్చునే జాగరం రోజ అయితే మెయిన్ ఇలానే సదవుతా సంత్కాలి
ఆ చదవాలండి అది జస్ట్ రంజాన్ అప్పుడే కాదండి వేరే వేరే సమయంలో కూడా చదవాలి చదివితే మంచిది అదంతా
అవునండి. ఇంకా అండి
ఇంకా ఏం లేదండి ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నాయి కదా అండి బాగా ఆ ప్రే చేయండి ఇప్పుడు ఇది ఇప్పుడు ప్రే చేస్తే మంచిగా అన్నిీ కుదురుతాయి
అవునండి
ఇప్పుడు బాగా అడగండి దేవుడు ని
ఆ అదే అండి అన్నిీ చేస్తున్నా చాలా మళ్లీ మా స్టార్ట్ కావాలి మళ్ళీ ప్రేయర్స్ కొన్ని ఫీవర్ వచ్చి ఆగిపోయినాయండి మళ్ళీ స్టార్ట్ చేయాలండి రేపటి నుంచి ఎల్లుండి నించియైన
ఓకేనండి స్టార్ట్ చేయండి ఇగ సరేనండి ఇగ థ్యాంక్ యూ అండి నేను అందుకు లిఫ్ట్ చేసి నందుకు
మీ కూడ నాకు కోసం సమయం కేటాయించినందుకు